ఏంలెదండి ఖాళిగనే కూర్చున్నం
అండి
మీరు తిన్నరా అండి
ఆ తిన్నామండి ఏం కూర అండుకు ఇయ్యాల్లా కందిపప్పండి మీరు
అయ్యె మేంగుడ సేమ్ అండి
ఏస్ అవునా అయితాంది పండి
అవునా మేం కాకర్ కాయ్ ఫ్రై చేసుకున్నమండి
మ్హ్
హు ఎలా ఏసారు కందిపప్పు పలసగనా
పల్సగాండి పల్సటి పప్పు ఈ ఎండకాలం అంటనే పలసటి తప్పు కదాండి
మీరే చేసారా మీ మమ్మొండిందా
మా మమ్మీ
మీ మమ్మొండిందా
ఊ
రావా
ఆ వచ్చండి
అప్ అబ్బా అప్పుడప్పుడు మీరు కూడ చేయాలగదా ఊక మీమమ్మే అండుతదా
నేనొక ఎగ్గు చేస్తనండి గంతే
రచ్చా ఆహా
నేన్ జేత్తె మా మమ్మీ ఉప్పు తక్కువయిందంటది
కరెక్ట్ గ నేర్చుకోవాలె ఎట్ల మరి ఎట్ల చేత్తర్ ఎగ్గు కరి
ఎగ్గులూ ఉడక బెట్టింది చెప్పనా కొట్టి పోసుకున్ జెప్పనా
రెండు రకాలు చెప్పాలె ఉడకబెట్టింది ఎట్లొండుతరూ కొట్టి పోసినయెట్లొండతరు
ఫస్ట్ మనం ఉల్లిగడ కోస్కోవాలె పశిమిరకాయలు కోస్కోవాలే
ఆ
కరివేపాక్ కోసుకోవా అ కోయాలె స్ కరివేపక్కూ కడిగి పక్క పెట్టుకోవాలే తర్వాత ఒక గిన్నె తీసుకోని అందులో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఆవాల్ జిల్ కరేసి మంచిగ్గోల్నంక కలెమాకేసి
నన్
కారం ఉప్పు అల్లంపేస్టు కొంచెం మీరియాళ పొడేసి కల పెట్టుకొని ఇగ సిన్న మంట పెట్టి ఇగ కొట్టి పోసుకోవాలె
ఊహు
పోసుకొని మూత పెట్టి కొంచెం మగ్గ పెట్టుకొని మళ్ దింపుకోవాలె
ఆ
ఇట్ల చెస్కొని ఓ రెంన్నిమిషాలల్ల కరీ రడీ అయితదది ఇంగ ఉడకబెట్టుకుంటనేమో ఫస్ట్ మనం కొడుగుడ్లను నీళ్లల్ల ఏసీ ఉడకబెట్టుకోవాలే
ఆ
ఊ
ఒక్కటి ఉల్లిపాయ కోసి
ఉ
అను పో
ఉడక పెట్టుకొని
ఆ
పది నిమిషాలు ఉడాక పెట్టుకోవాలి. తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలె ఒక రెండ్ మూడ్ పెద్దులిగడ్డలు కోసుకోవాలె రెండు పచ్ ఉసిరి కాయలు కోసుకోవాలే కొన్నిం కలుఏమో కోతీ మీరా వేసుకోవాలిళ్ళు ను వసుకొని ఆ వాళ ఇంకర వేసుకొని
ఆ
పచ్చమిరక్కయ కళ నాకు యూవిడ వేసి మంచి గలుచుకోవాలి. మంచిగ గోరించుకున్నాక
ఆ
ఇందులో అల్లం వేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి.
ఆ
ఏసుకోని ఆ కొన్ని వాటర్ పోసుకోవాలె కొంచంఉల్లిపాయలు మంచిగ మంచిగ ఉడికి మంచిగ అట్లైతై అన్నట్టు
ఉహు
అందులోనే కారం ఉప్పు వేసుకోవాలి
ఆ
మిడియాల పొడి, ధనియాల పొడి మసాలా పొడి వేసుకొని ఇలా మంచిగా మంచి ఉడుక పెట్టుకోవాలె. కావాలంటే రెండు టమాటాలు కూడా వేసుకోవచ్చు.
ఉహు
మంచిగ ఉడబెట్టుకొని మంచిగ దగ్గరకి అయినంక ఈ మనం పెట్టుకునే గుడ్లు చూసి దాన్ని వేసుకోవాలె
ఆ
వేసుకొని ఒక రెండు రెండు నిమిషాలు ఉంచుకొని దించుకుంటే ఎగ్ కర్రీ రెడీ
మరి మ మ గరం మసాలా ఏయ రా అండి
ఏసిన
ఏసిండ్రా చాల్ బాగుంటది
టేస్ట్ ఉంటది. మీక ఏ కర్రీస్ అంటే ఇష్టం.
మాకు బండకాయ పులుసు అంటే ఇష్టం
ఏం పుల్సు
బెండకాయ పులుస్
ఎట్లా చేత్తరు బెండకాయపుల్సు
బెండకాలు కడిగేసుకోవాలె
ఊ
బెండకాయలు కడిగేసుకొని ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు ఓ నాలుగైదు మీరు పచ్చిమిర్చి
ఊ
కరివేపాకు కొత్తిమీరు అన్నీ కడిగేసి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలే గిన్నెలో ఆయిల్ పోసుకొని
అ
పోప్ దినుసులు ఆవాలు జీలకర్ర ఇంకా పప్పులు అవన్నీ మిక్సీ తీసుకొని ఉంటాయి అవన్నీ వేసుకో పోపులో
ఉ
ఫస్ట్ పచ్చిమిర్చయాల కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయ వేసి అల్లం వెల్లిపాయపేస్ట్ వేసి కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రై చేయాలె ఫ్రై చేసి బెండకాయ ముక్కలు అందులో వేయాలె మెల్లగా ముక్కలని వేసి కొంచెం ఫ్రై అయ్యాక చిన్న ఉల్లిగడ్డ సైజు చింతపండు ముందే నానబెట్టుకుంటాం కదా ఆ చింతపండు మంచిగా పిసుకాల ఒక గ్లాసడు గ్లాసడున్నారా వచ్చేతట్టు పీసికి అందులో పోయ్యాల
చింతపండు రసం
ఉ ఉప్పు కారము మెంతి పొడి మసాలా
ఉమ్ ఉం
మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు.
పులుపువాలనా మెంతి పొడేసుడు
ఆ పులుపు కోసం పులుపు కాబట్టి మెంతి పొడేయాలి. జీలకర్ర మెంతులు కలిపి మనము పొడి చేసి పెట్టుకుంటాం కదా అదయ్యాలా అదేశి మంచిగా కలపాల కలిపి ఇక మీద కొత్తిమీర చల్లాలే అది మంచిగా మసాలు తిన తర్వాత ఇక కొంచెం దగ్గరకి వచ్చినాక దింపేసుకోవాలి.
మంచి ఇట్లా మసలు పెట్టుకొని చిక్కగా అయేటట్టు
ఉమ్
హ
బాగా చిక్కగా ఉండద్దు బాగా పలసగా ఉండద్దు మధ్య రకంగా ఉన్నాక అవి అది వేడివేడి అన్న ల బోసు కొని తింటే బలే ఉంటు ది టేస్ట్ టేస్ట్ బాగా టేస్ట్ ఉంటది.
ఏ ఈ కాకరకాయ పులుసుగూడ గట్నే చేసుకుంటార
అట్లనే కాకరకాయలు కూడా పొడుగు ముక్కలు కడు చేసుకోవాలే
ఉమ్
మంచిగా ఉప్పు పసుపేసి మంచిగా స్పా లనిటిని వాటర్ ల వేసి
ఉం
బాగా అవి మంచిగా నీళ్లన్నీ వంపేసి
ఉమ్
సగం ఉల్లిపాయా పచ్చిమిర్చి కరివేపాకు అన్న వేసి గోలియాలే నూనె పోశి కొంచెం నూనె ఎక్కువనే పడతది
ఆ
వచ్చి ఈ వక్కళ్లు కూడా వేసి గోలియ్యాలి. మంచిగా ఘోళంగా కొంచెం అంటే పచ్చిమిరచి ఉలిపయ వేసినంకనే
అదే అవిజేష్నాం కనే
కాకరకాయలు ఫస్ట్ గోలి అల గోళ అంగానే గోలియంగానే కొంచెం ఉప్పేయాలి ఉప్పయి వేసి కొంచెం గోలియాలి గోలిచ్చినాక ఫస్ట్ ఉప్పెయ్యాలే పసుపేయాలే అల్లం ఎల్లిపాయ పేస్ట్యాయలే
హ్మ్
కారం ఉప్పు ఇవన్నీ వేయాలి అన్నీ వేసి కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత అప్పుడు పులుసుపోయాలి
హ్మ్
పులుసు పోసి పులుసు మరగంగా మళ్ళ కొంచెం కర్వేపాకు వెయ్యాలి మెంతి పొడి వేయ్యాలి
హ్మ్
గరం మసాలా
హ్మ్
కొత్తిమీర ఇవన్నీ వేసి మంచిగ మసలు నియ్యాలి పులుసు అప్పుడుపుంతా ఒక్కలకు ప అలా పట్టి మంచి కుంటగా ఇక చేదుండదు మంచిగుంటది మనకు వీలుంటే కొంచెం ఆ నువ్వుల పొడి కూడా జల్లుకోవచ్చు
అవునండి ముంచు ఉంటాయి
చిక్కగా వస్తది చేదుదనం ఏమి తెల్వదు మంచిగుంటది అట్లా బాగుంటాది
ఏం కర్రీ చేస్తారు మీరు
నేనా
హ్మ్
నేను అదే మన అరటికాయ కర్రీ చేసినం మ
ఎట్లా చేసిన్రు
ఫస్ట్ మనం అటికాయలు ఉంటాయి గా పచ్చి అటికాయలు కూర అటికాయలు అంటారు ఆ వాటిని పొట్టు గిక్కోవాలే గీక్కోని చిన్న చిన్న మన ఆలుగడ్డ ఫ్రై చేసినట్టు ఆక్కలట్ కడి గేసుకు అట్లా కడిగేసుకోవాలి కొన్ని పసుపు నీళ్ళలా వేసుకోవాలి ఒక్కలు కడిగేసుకొని వేసుకొని ఒక గిన్నెలా నూనె పోసుకొని కారం అదే జీలకర్రవాలు ఎసి ఉల్లిగడ్డలు ఎసి
ఉహు
పచ్చిమిరపకాయలేసి కరివేపాకు వేసి మంచిగా గోలిచ్చి కొంచం అల్లం పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలే తర్వాత ఈయ పసుపు నీళ్ళలో వేసుకున్న ముక్కలు తీసి అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి
హ్మ్
ఫ్రై చేసుకొని ఆ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి అంటే ఇది ఎట్లా అంటే ఫ్రై అన్నట్టు ఇట్లా మనం పప్పు చేసుకున్నప్పుడు పక్కకు ఫ్రై పెట్టుకుని తింటాం కదా ఆలుగడ్డ ఫ్రై గట్లా అనీళ్ళుగిళ్ళు ఏం పోయ్యోద్దు మంచిగా దానిమీద మూత పెట్టి
ఆ
కలావేట్టుకుంటే తొందరనే ఉడుకుద్ది
హ్మ్
మూత వెట్టి మగ్గనియ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంట ఉంటా ఉంటే అలుగడ్డ ఫ్రైలెక్క మంచిగా అయితది ఒక పది నిమిషాలు పాగుంటకి మంచిగా ఫ్రై అయితది ఇప్పుడు దింపుకొని తినాలె మంచి టేస్ట్ ఉంటది ఓకే అండి థ్యాంక్ యూ మంచిగా చెప్పియు
సరే అండి ఆ